చెప్పురా ఆ చెప్పురా
అక్క నీ సౌండ్ తక్కువ ఇనపడ్తంది.
తక్కువనే ఆడతాను నీదే ఎక్కువ ఇనపడతది నాకు
ఏం జే
తిన్నావా అక్కా
ఆ తిన్నరా గిప్పుడే
చిన్నా చిన్నోడ్ వచ్చిండా
అచ్చిండు తలుపు తీచిండు కాలు రెక్కల్ కడుక్కున్నడు కడుక్కొని ఇగ అన్నం తినాల అంటే చాపలది అవి మార్చిండు నీళ్లు మార్చిండు
ఆ
నీళ్ళు మార్చి ఇగ వేరే నీళ్ళు పోసినం దానికి ఫుడ్ ఏసినం
కూలర్ పెట్టిన్ల
ఆ
కూలర్ పెట్టిల్లా అక్క
కూలర్ పెట్టలే అదంతా కడగాలె
కడగపోయిన మరి ఎండల్ బానే కొడతాన్నయి
కడుగుదాం కొంచం సళ్ళగనే ఉన్నదిరా
ఏ ఎండ కొడ్తలేదా అక్క
ఆ ఎండగొడ్తాంది ఇగ కూలర్ అంతా కడిగి తడకలు మారవాలి కొంచం కొత్తగడ్డి తేవాలె
ఆ కొత్తగడ్డి తేవాలె
ఆ కొత్తగడ్డి తేవాల్ లె బి ఎస్ నర్సింగ్ చేత్తరా రా
అక్క
నువ్వు డిగ్రీ వరకు అయింది కదా
అవును డిగ్రీ అయిందక్క
అదే కాని బిఎస్ నర్సింగ్ అదేద చెప్తాన్రు కదా వీళ్ళు
ఏ నాది సబ్జెక్ట్ మ్యాథ్స్ కదక్క నర్సింగ్ అంటే ఇగ మళ్ళ కొత్తగా పోవాలె దానికన్నా ఈ సిస్టమ్ ఆపరేటింగ్ ఇట్లా దాని సంబంధించి చదువుకోవడం బెటర్ గనీ బిఎస్ నర్సింగ్ చేయాలంటే మళ్ళా దానికి సంబంధించి పోవాల
కంప్యూటర్ నేర్చుకుంటావా
కంప్యూటరు వొచ్చు ఆల్రెడీ ఒకవేళ మళ్ళా పడ్తే నేర్చుకుంటే బెటరే గనీ నేర్చుకుంటే బెటరే గనీ నేర్చుకోవాలె.
ఆ ఇంకేమే అది నాతో ట్రాన్స్పోర్ట్ ఆమె అక్కడ పోయిందా మెషిన్ కాడికి
ఆ పోయిందాక్క ఎక్కడికి మిషన్ కాడికి ఎక్కడికి.
అ గక్కడికీ సీతక్క బిల్డింగు క్యాంపసు టి కొద్దిగా ఇటేటు.
అదేనా అంటే ఇప్పుడు పిన్ని కూడా అదే అన్నది.
త పోలీస్ స్టేషన్ ఉన్నది జూడరా.
అదేనా.
దాని ఎదురుంగ నాట.
దాని ఎదురుంగనా.
ఆ.
ఆ హా హా హా. నేర్చకుంటె బెట్రే అక్క గని. పేమ్ పోతే బెటరే గనీ కొంచెం పాప గురించి ఆలోచిస్తాన్న లేకపోతే మాగా పోయి చేసుకుంటే.
అత్తమ్మ దగ్గర ఉంటది కదా. కొద్దిగా ఒగే ఒక్క పది నిమిష. చాలు అని వదిలిపెట్టువని చెప్పాలె.
ఆ.
ఏమంటారో దాని బట్టి సుడాలే.
మున్ దేమంటరో దాన్ని బట్టి సూడా.
ఆ.
సుత్తే అయితది.
సూస్తేనే బెటర్ అయితట్టున్నది.
ఆ.
ట్రై చేయాలి ఒకసారి ఇప్పుడు మా అక్కడ పోతలేద.
ఆ. నేర్సుకొని ఉంటే ఆయమే కాదురా.
అదే అదే.
నయమే గాని మరి ఏం జెద్దామంటావూ. పోతే బెటర్ గనీ మనకు ఇంత ముందుకు రాదే మళ్ళ అక్కడ. నేర్పిపిత్తే నాటా పద. అదే నేపిస్తారంట సర్టిఫికెట్ ఇస్తారంటా మళ్ళ యూనిఫామ్స్ ఇస్తే కుట్టాలంట ఆ. ఇంకా బెటరేగనీ. అ. ఇయాలా ఒక్క రోజేనా.
ఏంటిది.
మిషిని నాల్రోరట ఆట, నాల్రోల్ ట్రైనింగ్ ఆట.
కట్ జేస్.
పెద్ద మిషిన్ అంటే ఎట్లా కుట్టాల్నో చెప్తారు. ఆ.
ద దాన్ని కట్ చేసి కుట్టినంక, నాలుగు రోజులు మనకు ట్రైనింగ్ అయితాంది కదా.
ఆహ్.
ట్రైనింగ్ అయిపోయినంక, నెక్స్ట్ డే నుంచి చేళ్ళి మనంకుడతాంటే, ఒక డ్రెస్సు కు ఇంత అమౌంట్ అని ఉంటది. ఒక డ్రెస్ కు ఇంత అమౌంట్ అని ఉంటే దాన్ని బట్టి మనం ఇగా ఎన్ని కుట్టుకుంటే అంత అమౌంట్ అన్నట్టు. మనకు ఇంటి కాడ ఉన్న వాళ్ళకి అది బెటరే, పోతేనే బాగుండు కానీ కొంచెం. ఇంట్లో చెప్పి ఒకసారి అడుగుదాం, అడిగి. పోదాం ట్రై చేద్దాం, వస్తావా.
ఆ పోదాం.
పోదామా.
ఇంకా ఛాయిస్ ఉండదా సుద్దాం.
గదే పోదామనే అనిపిస్థాంది. ఉమ్మ్.
పోయ్యి అట్లా నేర్చుకొని అద్దాం.
అదే. నీ స్టడీ ఎందాకా.
ఇంటర్ గాదుర.
ఇంటర్ సబ్జెక్ట్ ఏంటిది.
ఓకేష్నాలు.
ఒకేషనల్ ఆ.
ఆ అగ్రికల్చర్. ఇక్కడ్నే మూలుగునా.
ములుగున ఎక్కడది.
గౌటు.
గౌటా.
ఆ.
అవునా.
య్యాయిత్ నుంచెల్లి, ములుగుల్నే చదివినవ్ కద్రా.
య్యాయిత్ నుంచెల్లి ముల్గుల్నే చదివినవ.
ఆ ఇంటర్ వరకు.
ఆహుమ్.
ఇగా ఎప్పుడన్నా ఓసారి, మామయ్య వాళ్ళ ఇంటికి అచ్చేది.
ఆహా.
ఉమ్మ్ అత్తమ్మను చూసేది కానీ, మనకు సుట్టం అనేది తెల్వదు.
అదే అదే.
ఆ. ఈ రాగ్ బాబాయి నీ, సుచేది కాగానీ. కానీ ఇక అప్పుడు చిన్నప్పుడు ఎట్లుంటారు
అ
ఎవడు వయసా ఎట్లుంటరు
ఎవల్ని చూసినవ్
ఆ గిరా గ గీళ్ళు ఇగొ పెరిగినంక వీలు గి క్క ఉండే విల్లెటూపోయియ్యిర్రు అని అని సూసుడైంది
ఆ
వీళ్లే వాళ్ళు అనుకున్నా
చదువుకుంటేనే బాగుండు ఇప్పుడు నేను కూడా ఏమైనా స్టడీ పరంగా పోతే బెటరే ఇది ఇప్పుడు జాబ్స్ పడ్డా కూడా అప్లైయడానికి చదువుకోవాలి
ఏదైనా కానీ ఉండాలి రా ఫ స్టే ఉంటేనే దేనికైనా కానీ మొగళ్ళు పోనియద్దా
ఆ అది కూడా మెయిన్ కదా పోవ నక్కియా ఇ అట్లానే పో తనే దేంట్లోకైనా పోతనే బెటర్ మనకంటే ఒకటి నేర్చుకోవాలి కదా అక్క
అవును ఇంకా నేర్చుకుంటేనే ఏది ఏదైతే ఏది ఉపయోగపడుతదో
ఉం అట్లా
తెల్వాది మను హస్టల్ మడికొండ హాస్టెల్ ల చదివినం
ఉమ్
ఎ న్ ఎం చేసినప్పుడు
ఆ అవును నేను కుడా పోయిన మడికొండకు ట్రైనింగ్ కు
ఏం చేసినవ్ నేను అక్కడ ఇదే గ్రూప్ సంబంధించి ప్రిపరేషన్ చేసిన ఆ ప్రిపరేషన్ గ్రూప్స్ ప్రిపరేషన్ ఉ అప్పుడు రాసిన ఆటెప్ట్ చేసిన ఒక చేసినా కానీ లాస్ట్ మినిట్లా పోయింది అ అక్కడ అంతై ఇంట్లోకె అది లో హాస్టల్ నుంచి వాళ బయటకెళ్ళ కొంటుంటది పండుకునేది ఎక్కన్నో ఈ స్టడీ అవర్ ఇటు ఒలాబీ చెట్లల్లా వర్క్ చేసి
ఉ
ఆ అనే చెస్ సేది
అక్కడ బాగుంటది అక్కడ బాన్
అక్కడ బాగుంటది అక్క బాగానే ఉంటది గాని ఎప్పుడనా ఇంటికి పొదమంటే పంపియాక పోయేది ఇగో గేట్ పాస్ తీసుకోవాలే మేడం డిఎం మేడంతో మాట్లాడాలే వార్డెన్ మేడంతోనీ మాట్లాడాలె
ఆ
అట్లా అప్పుడు బయటకు వచ్చేది సెలవులు ఇచ్చినప్పుడుయితే పోదామంటే పోదాం అనుడు
ఆహా
ఉ కోతే పిల్లి పిల్లను పాట్టుకొని తిరుగు తంది రా
కోతా
కోతి పిల్లి పిల్లను పట్టుకొని తిరిగి నోటితోని పట్టుకొని తిరుగుతంది
ఆహాహ
నోటితోని పట్టుకొని తిరుగుతంది మళ్ళీ అది ఇడిచిపెడతలేదు రా సంకల వేసుకున్నది
ఉ
సంకలో ఏసుకొని గిట్లా ఎత్తుతంది గట్టిగా పట్టుకుంటాంది
ఆహాహా
ఉ ఏం కూర చెస్ నువ్
కూర టొయల్ టమాటో వండినా అక్క
ఆ
ఓయల్ టమాటో వండిన
తిన్నార అందరూ అయి తే
తిన్నాక పోతున్నా ఇవళ దోషలు పోషినా మోన్న నానబెట్టిన నిన్న ఎవరు తిననంటే ఇగ అట్లనే పిండి ఫ్రిడ్జ్ లో పెట్టేసినా ఇవాళ కొంచెం ఉండే
మిక్సితోనే పడదావా పిండి నానాబెడతావా బియ్యం పప్పు నాన బెట్టి మిక్సి పడత్ తవా
ఆ పిన్ని పప్పులున్న బియ్యం నాన్నబెట్టి ఒక గ్లాస్ కు రెండు గ్లాస్సులు బియ్యం పోసి నానబెట్టి కొద్దిగా నానబెట్టి సాయంత్రం మిక్సీ పట్టి సరే ఇంకా
సారీ రా